హలో
హలో
హలో బావున్నారా తమ్ముడు
ఆ బావున్న అండి తిన్నారా
ఆహా లేదండి తిన్నారా మీరు
ఆ తిన్నమండి
ఏం చేస్తున్నారండి
తేవ్ పడుకున్న అండి
అవునా అండి
ఆ
ఏంటండి విశేషాలు అవునా మీరు డైలీ వెళ్తారా అండి క్రికెట్కి
ఆ డైలి వెళ్తానండి
ఏ నాయిస్ ఇనిపిస్తుందండి
అవునండి బయట
ఇలా అయితే ఎలా అండి కాల్ మాట్లాడి వేస్ట్ అవుతుంది మరి
చెప్పండి ఇనిపిస్తుందండి ఇప్పుడు
ఆ వినిపిస్తుందండి
అట్లా వస్తే ఏమైతది
అంటే కొంచెం నాయిస్ వస్తే ఎఫిషియన్సీ క్వాలిటీ అనేది తగ్గుతుంది కదండి
అవునా అండి
హ్మ్ అందుకు
మ్
యండి ఏం లేదండి ఖాళీగానే ఉన్నాము క్లాసెస్ వింటున్నాము
ఆ
మీరు క్రికెట్ గురించి బా తెలుసా అండి మీకు
అ కాని మాకు తెలిసే సినిమాల గురించి
ఆ చెప్పండి మూవీస్ ఏమేమి చూస్తారు
సినిమాలనే
ఆ
సినిమాల గురించి మీరు ఏం సినిమా చూసినారండి రీసెంట్గా
నేను రీసెంట్గా ఏది చూడలేదండి ఇంకా చూడాలి చెప్ త్తర ఏమైన
అవునండి నేను చూ అన్ని చూసి చూసే మర్చిపోయినా అండి
ఏమైనా మంచిగా క్రైమ్ స్టోరీస్ అలా ఏమైనా ఉన్నాయా
ఉమ్ క్రైమ్ స్టోరీసు ద్రిదం అని ఒక సినిమా ఉంటాదండి
ఎంటండి
ద్రిదం
ద్రిదం ఓకే
మలయాళం సినిమా ఉమ్ బావుంటదండి ఒక పోలీస్ ఉ బాగుంటుంది
అవునా
ఒక పోలీస్ అదే అండి
హా
అ జియో హాస్టార్ లో ఉంటాదేమొ అండి నెట్ఫ్లిక్స్ లో అయినా
ఓకే చెప్తరా అండి స్టోరి
ఆ చెప్తున్నా అండి ఒక హీరో ఉంటాడండి
ఆ
ఆ కొత్తగా ట్రాన్స్ఫర్ అయిపోతాడు ట్రాన్స్ఫర్ కాదండి పోస్టింగ్ వస్తాది ఏ ఎక్స్పీరియన్స్ లేని ఆఫీసర్ కి
అవునా అండి
ఆ అ పోలీస్ స్టేషన్ లో ఆ ఆ ఊర్లో ఇంతవరకు కి ఇంగ అప్పటి వరకు ఏ మర్డర్ గాని ఏ కేసు లేక కుండా సాగుతు ఉంటుందండీ ఆ ఊరు
అంటే పోలీస్ సా అండి
ఆ పోస్టింగ్ వచ్చింటాది ఎస్ఐ కీ
అవున అండి ఒకే
ఉ అకాడ్కి పోస్టింగ్ వస్తే వెళ్తడండీ అసల్ ఆ ఊరు లో ఏం గొడవలు ఉండవు ఏ కేసులు ఉండవు ఏ మర్డర్ కేసులు ఏ ఇంటూ లేకుండ ప్రశాంతంగా ఉంటుందండి ఆ ఊరు
ఓకే మళ్ళీ ఇంగ ఆయన వెళ్లి ఏం చేస్తాడండి
అలాంటి విలేజ్కెల్తడండి ఫస్ట్
ఒకే
ఒక టూ డేస్ తర్వాత అక్కడ ఒక మర్డర్ జరుగుతదండి
అవున అండి అంటే ఆ మర్డర్ సాల్వ్ చేస్తడా అండి
ఆ మర్డర్ జరిగిన తర్వాత ఇంగా ఇంగ ఆ ఆయన అక్కడికెళ్తాడు మర్డర్ జరిగిన ప్లేస్ కి
ఒకే
అదీ ఫారెన్సిక్ వాళ్ళు చెప్తారు అది సెవెన్ డేస్ అయ్యింది బూడ్చి పెట్టి
అవునా
ఆ అని చెప్తారు వాళ్ళు ఆ తర్వాత నెక్స్ట్ టూ డేస్ తర్వాత
డెడ్ బాడీ యేలా పడి ఉంటదండి అక్కడ
డెడ్ బాడీ అడవిలో వేషింతరండి అడవిలో
అడవిలో అంటే క త్తితో ఏమైనా పొడిషి ఉంటార లేదంటే షూట్ జేషింటార
లేదండి రాడ్ తీసుకొని కొట్టింటారండి తలా
ఒకే దాన్ని ఎగ్జామిన్ చేస్తరా అండి ఇంకా బాడీని
మొత్తం బాడీ మొత్తం కాలిపోయి ఉంటది
అవునా
ఉ పోస్టుమార్టం లో చెప్తారండి అదే
బాడి మొత్తం బాడి మొత్తం కలిపోతే పోస్టుమర్టం ఎట్లా చేస్తారండి
అంటే మ కనపడకుండా అండి మొత్తం కాలిపోవడం అంటే చర్మం కాలిపోయి ఉంటది అంతే అండి బూడుద లేక ఉంటది ఆ ఫారెన్సిక్ డాక్టర్ని అడిగితే చెప్తాడంండి ఇట్లా య్ తలకి రాడ్డు తీసుకొని కొట్టారు తర్వాత కాల్చి చంపేసినారు
అవును అంటే అది కాదండి అది ఫీమేల్ డెడ్ బాడిన మేల్ డెడ్ బాడినా
మేయిల్ డెడ్ బాడి ఆయన చెప్తాడంండి త టీ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉన్న మగాడిది అటు బాడీ అని చెప్తాడండి
అవునా అంటే ఎవరు చంపి ఉంటారు ఆ బాడీని
ఉమ్ అదే అండి ఇప్పుడు పోలీసు వెతకాల్సింది
అవున హీరో ఎవరండి అందులో
అందులో ఆయన పేరు గుర్తు రావట్లేదండి
అవునా మంచి ఇన్స్పిరేషనల్ మూవీ నేన అండి ఇది
ఉమ్ చూ చూడ్డానికి బాగుంటదండి లాస్ట్ కి ట్విస్ట్ ఉంటుది అది హైలెట్ ఉంటదండి సినిమా మొత్తానికి
అవున హీరోయిన్ ఎవరండి
హీరోయిను హీరోయిన్ లేదండి ఆ సినిమాలో
ఓన్లీ హీరో ఒక్కడేన
ఓన్లీ హీరో ఒక్కడే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంత ప్రశాంతంగా ఉండే ఆ ఊర్లో అది ఒక్కటి జరిగేసరికి అందరుూ ఆ మడర్ ఆ మడర్ జరిగేసరికి అందరుూ అల్లా కల్లోళం అవుతారండి
ఆ ఊరు ప్రజలందరూ ఇంగ భయపడిపోతు తుంటారు అంటే అంత మంచి ఓ క్
టూ డేస్ తర్వాత మళ్ళీ అక్కడ ఒక రాబరీ జరుగుతుందండి బ్యాంకు
అవునా అది కాదండి మరి ఆ ఊర్లో అంతవరకు ఎలాంటి కేసెస్ ఎలాంటి ఇన్సిడెంట్స్ లేనప్పుడు ఆ బాడీ ఎలా దొరికిందండి అక్కడ ఆ ఊరి వాళ్ళదేన ఆ బాడీ
ఆ అదన్నిీ తెలుసుకోవడానికె పోలీసుని నియమించారు కదండి అవును అది తెలుసుకోవడమే కదా వాల్ల పని తర్వాత ఒక టూ డేస్ తర్వాత అదే విలేజ్ లో ఒక ఫినాన్స్ కంపెనీ రాబడి జరుగుత దండి
ఓకే
ఆ అందరూ ప్రజలుండంగా ఇంకా అందువల్ల ఆందోళనకు చెందుతారు
ఓకే
ఫస్ట్ మడరు తర్వాత రాబెరీ ఇంక ఎన్ని దారణాలు చూడాలో అని భయపడతారండి ఆ పోలీస్ కి ఎక్స్పీరియన్స్ ఉండదు ఏమి ఉండదు నా చాల భయపడిపోతాడు
ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని పోలీసు ఎలా డీల్ చేస్ తార్ అండి ఆ కేసెస్
అదే అండి వీర్లందరూ ఇలాంటి సమయాల వీరులందరూ తరచుగ చెప్పేది పద చూసుకుందామ అని అ అని అనాలండి మ్మ్ ఆ మళ్ళా నెక్స్ట్ ఒక ఫైవ్ డేస్ తర్వాత మళ్ళా ఇంకొక మర్డర్ జరుగుతదండి, అదే ఊరటనే ఆ అంత ఊరు మొత్తం అల్ల కల్లోలమవుతది,
ఓకే ఆ ఊరి ప్రజలందరూ చాలా భయపడుతుంటారండి ఇంకా
కుంటారండి ఆ పోలీసుకేమో పిచ్చిలేస్తుంటది, ఆ ప్రజలు పెట్టె ప్రెజర్ కి పైనుండొచ్చే ప్రెజర్ కి
మరి ఆ పోలీస్ ఆ పోలీస్ కి కొం చెం కూడా సీరియస్నెస్ ఉండదా అండి జాబ్ మింద
ఉంటదండి ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటాడు, ఏం ఎక్స్పీరియన్స్ ఉండదు కదని ఎలా చేస్తారు
అవునులేండి మరి సాల్వ్ చేయగలుగుతాడా ఈ కేసెస్ అన్ని,
చేయగలుగుతాడండీ, లాస్ట్ మూవీలో సిన్ ట్విస్ట్ ఉంటదండి అది కొత్త ర్యాంపుంటదండి, ఫస్ట్ సినిమా మొత్తం స్లోగా నడుస్తుంటదండి, ఏంది ఇంట్రెస్ట్ రాదు అన్నట్లుంటది లాస్ట్ త టీ మినిట్సున వర్తనిపిస్తదండి ఇ సినిమాకి చూసిన,
అవునులేండి ఇంగ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అ పోలీస్ ఆఫీసర్కి, బోర్ కోడుతుంది మూవీ చూడ్డానికి,
అ తర్వాత లాస్ట్ కి అట్లా ఇన్వెస్టిగేషన్ చేసుకుంట పోతే లీడ్స్ దొరుకుతాయండి, లీడ్స్ మైన్ చేసి
ఆ ఓకే
ఇంగ అలాగే కష్టపడి ఇంగ లాస్ట్ కి దొంగల్ని పట్టుకుంటాడండి,
అవునాండి సరే ఆ ఆ వ్యక్తి చనిపోయినాడు కదా, తనని ఎవరు చంపుంటారు ఎందుకు చంపుంటారు
అదే అండి ఇంగ కనుక్కుంటాడు కదా, ఆ రాబరికి దీనికి ఏమన్నా లింక్ ఉందా, లేదంటే వేరే వారా వే రే వాళ్ళు ఆ బ్యాంక్ రాబరి చేసిన వాళ్ళు, వేరే వాళ్ళు ఈ మర్డర్ చేసినది వేరే వాళ్ళు అని కనుక్కుంటాడండి, ఇదుంటే ఈ రెండు చేసినది ఒకడేనా? అసలు ఎందుకు చేసారు? అనేది కనుక్తుంటడండీ
మరి లాస్ట్లో ఎవరు చేసుంటారు మర్డరు, అంటే ఇవన్నీ చేసినది ఒక్కరేనా?
స్టేషన్ లో మొత్తం ఒక ఎనిమిది మంది ఉంటారండి,
ఓకే
ఈయనతో పాటు ఇన్వెస్టిగేషన్ గేషన్ చేసే వాళ్ళే,
అవునులేండి ఆశ్
దొంగలండి
ఓబ్బో
వాళ్ళే పక్కన ఉండి వాళ్ళే పక్కన ఉండి, అంత నడిపిస్తుంటారండి, మళ్ళా స్టార్టింగ్ నుంచి ఇన్వెస్ స్టిగేషన్ చేస్తుంటండి వీనితో పాటే,
అవునులే, మరి అవి దొరుకుతాయి కదండి సాక్ష్యాలు,
పెడదాం అన్నా కూడా ఆ హీరో అలాగే కనుక్కుంటాడండి వాళ్ళని ఇంగ తర్వాతంగా నల్లూరు చంపేద్దాం అనుకుంటారండి ఇంగ ఈ పోలీస్ ఆఫీసర్ ని
అంటే ఈయన కరెక్ట్ గా ఇన్వెస్టిగేట్ చేసే టైమ్ లో కేస్ ని వాళ్ళు ఇయన్నీ పోలీస్ ఆఫీసర్ని చంపాలనుకుంటారా
ఉ అంతా తెలుసుకున్న తర్వాత అండి కొన్ని మలుపులు తిప్పడానికి ప్రయత్నిస్తారు గాని ఇంగ పోలీసు అలాగైనా కనుక్కుంటాడండి కనుక్కున్న తర్వాత ఇంగ ఎందుకు చేసి చారు అని వాడు ఆ నలుగురునీ నిలదిసి
మరి ఏం చెప్తారండి వాళ్ళు
ఉహు అదే అండి మ్యాడ్ ఫస్ట్ ఒక నలుగురు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి
అవునండి అ అంటే వాళ్ళు దేనికోసము ఆశించి వాళ్ళని చంపేసింటారు
దాని కా అండి చెప్పేది వినండి అ మొత్తం మూడు మడర్లు జరిగుతాయండి దాంట్లో
ఓకే
మూడు మడర్లు జరిగింటే ఆ ముకరు వేరే ఊరుంటో నుచిఅచ్చిటారండి ఈ ఊరికి ఈ ఊరికి అచ్చింటే వాళ్ళ ముగ్గరికి ఒక గొడవ అయ్యి
ఆ
ఈ పోలీస్ స్టేషన్ కు అచ్చింటారాండి పోలీసు స్టేషన్కుచింటే ఆ వాళ్ళు ఎదురు చెప్పేసరికి ఒక పోలీస్ తంతాల తంతాడండి తన్న తర్వాత కొంచెం ఉమా ఆయన ఓవర్ గా మాట్లాడేసరికి ఇంగా చాలా గట్టిగాద అంతే ఆయన చనిపోతారండి ఒకరు
ఓకే
ఆ కేసు వీళ్ళ పోలీసుకి రాకూడద చెప్పేసి వారిని బూంచనీకే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారండి కదా పక్కన ఇద్దరు వాళ్ళకి డబ్బి ఇచ్చి ఇంక వా్ని ఇలా మర్డర్ చేసినట్టు ఆ చె ారండి తర్వాత వెంటనే వాళ్ళిద్దరు తోటే మళ్ళా బ్యాంకు కన్నంే ఏ ఇస్తారండి అది ఫినన్స్ కంపెనీ రాబరీ చేపిచ్చి ఇగ అది ఇంతట్లో నా డబ్బు గొడవలు అయితయండి నాకి ఇంత కాల నాకు ఇంతగాలని కుట పోలీసులకి వాళ్ళకి ఇద్దరు మధ్యల గొడవలు జరిగి నా అ పోలీసులు వీళ్ళిద్దరిని కూడా చంపేశారండి ఇక తర్వాత ఇ వారం వారం తర్వాత ఒక వారం ఒకరిని ఒక వారం ఒకరిని డెడ్ బాడీ ఒక్కొక్క చోట అవేం జరుగుత్
అంటే కాదండి వాళ్ళు వేరే వాళ్ళ నుంచు వేరే ఊర్లో నుంచి వచ్చింటారు అంటే పోలీసులాగానే
పోలీసు లాగానే కాదండి పనికొచ్చింటారు వాళ్ళు పనికొచ్చింటే ఆ అక్కడ గొడవ పడింటే పోలీస్ స్టేషన్ కు అస్తారండి
ఓకే ఆపో